హలో వినిపిస్తుంది అండి నేను మాట ఆ వినిపిస్తుంది అండి అండి నేను మాట్లాడేది మీకు వినిపిస్తంద అందా క్లియర్ గా
ఆ ఓకే వినిపిస్తుందండి
ఆ చెప్పండి ఏం చేసన్నారు కాదండి మీదిది ఆ స్మాల్ ఫ్యామిలీయా లేదంటే జాయింట్ ఫ్యామిలీయా.
స్మాల్ ఫ్యామిలీనే అండి
అవునా మీ ఒపీనియన్ ఏమండి స్మాల్ ఫ్యామిలీ పైన జాయింట్ ఫమలీ పైన
స్మాల్ ఫ్యామిలీ అయితే ఆప్యాయతలు ఎక్కువ ఉండవు జస్ట్ ఆ మన ఇంట్లో ఒక్కటే ఉండి నలుగురు మధ్య ఉండగలుగుతాము. జాయింట్ ఫ్యామిలీ అయితే కుటుంబ సభ్యులతో బాగా టైం స్పెండ్ చేసి.. పెద్దలు అందరుూ ఉంటారు కాబ టి ఆ అవ్వ తాత వాళ్ళు దెగ్ గ్గర బాగా టైం స్పెండ్ చేయొచ్చండి.
ఆ అవున్లై డి మీకేదిష్టం అండి ఆ రెండింటిలో
నాకు జాయింట్ ఫ్యామ్లీ అంటేనె ఇష్టం అండి కానీ ఇప్పుడూ చదువురీత్యా మనమూ చిన్నా ఫ్యామ్లీగ డివైడ్ అయ్పోయి దూరం.. రంగావచ్చి ఉండల్
ఆ అవునులే
మీరు అండి మీది మీకేం
మాది స్మాల్ ఫ్యామ్లీ ఏ అండి మాది యాక్ క్చువల్ గా ఉంటుంటిమె అందరం కల్సే. కాక్పోతే ఇంక మా నానమ్మ తాతయ్య వాళ్ చన్పొయేసరికి మాది కూడా స్మాల్ ఫ్యామిలీ లాగ అయిపోయింది. ఆ కాక్పొతె జాయింట్ ఫ్యామిలీ అంట్ అంటే నానమ్మ తాతయ్య వాళ్ళు ఉంట్రు అంటె పెద్దవాళ్ళు ఉంట్ టారు కదండి ఇంట్లొ గ్రాండ్ పేరెంట్స్ ఎవరై నాయుండొచ్చు వాల్లూ అమ్మ వాళ్ళ సైడైన, నాన్న వాళ్ళ సైడైనా. వాళ్ళిం టే మనక్ కూడ తెలుస్తది కదండి సాంప్రదాయాలని సంస్కృతి సాంప్రదాయాలైనట్టు ఆ ఇంక వాళ్ళ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటుంన్ డే సొసైట్ టీ అంతా వాటి గురించీ ఆ టైం లో ఉన్న సిచ్చుయేషన్స్ అన్ని చెప్తా ఉంట వాళ్ళు రికాల్ చేసుకుంట ఉంటరు
ఒకే
తెలుస్తది కదండి ఆ జన్రేషన్ ఎట్లుండే ఇప్పుడు ఈ జన్రేషన్ ఎట్లుంది దాన్కి దీనికి టీ ఎంత డిఫ్రెన్స్ ఉంది అన్నట్టు అన్ని తెలుస్తది కదండి
ఒకే అహా అహా ఒకే జాన్ మీరొత్ మీకు చాలా పెద్ద ఫ్యామిలీలో ఉండడం అంటే ఇష్టం అంటున్నారు కదా ఎలాగా టైమ్స్ స్పెండ్ చేస్తారండి మీ ఫ్యామిలీతో మీరు
ఏముంటదండి ఇప్పుడు నార్మల్ గా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే స్మాల్ ఫ్యామిలీస్ అయిపోనాయి అనుకోండి ఏముంటది ఏ మహా అయితే కొద్దిసేపు కూర్చొని మాట్లాడగలం అందరం కలిసి ఆ అదే జాయింట్ ఫ్యామిలీ అనుకోండి లేదంటే ఇప్పుడు ఏం చేసి న్నామంటే మనం కొద్దిసేపు మాట్లాడతాం దాని తర్వాత ఎవరు రూమ్స్ వాళ్ళకి అయిపోతాయి కదండి వాళ్ళ రూ లో వాళ్ళుీళ్ళ రూమ్ లోకి వళ్ళు వెళ్ పోతారు ఇంకా ఎవరికి కావాలంటే వాళ్ళు ఇట్లా మొబైల్స్ టీవస్ ఇప్పుడు అందులోనూ రూమ్ కు ఒక టీవీ ఎవరికి టీవీ వాళ్ళు వాళ్ళ సపరేట్ ఇంకా కొంచెం చిన్నగాన్నప్పుడన్నా అయితే టీవీ రిమోట్ కోసం కొట్లాడముో ఇంట్లో వాళ్ళు అట్లయినా స్పెండ్ చేసేటళ్ళం ఆ ఇంప్పుడు ఒకటివ న్నా కూడా ఆ టీవీది ఏముందిలే మొబైల్ ఉంది కదా
ఆ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా ఆ తీసుకుంటా ఆ అవునండి మీరు మీ కుటుంబంలో మీ కుటుంబం లో మీరు మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరండి
ఆ అట్లా ఎట్లుంటదండి
ఆ ఓకే అంటే గర్ల్స్ గర్ల్స్ కి డాడీ అంటే ఇష్టం బాయ్స్ కి అమ్మ అంటే ఇష్టం
అట్లంతా ఏముండ అంటే అట్లా చిన్నప్పుడు ఉంటాయండి మాడే రీ మా డాడీ అట్లా అని చెప్ప ఒక సటన్ ఏజ్ వచ్చి కొంచెం వాళ్ళకి దూరంగా వచ్చ చేనామ్ అనుకోండిప్పుడు వాళ్ళ వ్యాల్యూ వె కాబట్టి ఆ అమ్మ ప్లేస్ అమ్మకు ఉంటది నాన్న ప్లేస్ నాన్నకు ఉంటు యి ఇంకెవరైనా సిబ్లింగ్స్ ఉంటే ఆ వాళ్ళ ప్లేస్ వాళ్ళకుంటది
ఓకే ఓకే మీ కుటుంబంతో మీరు ఎక్కువ సమయం ఎలా గడుపుతారండి
ఆ ఎక్కువ అంటే మేమందరం కూర్చొని మాట్లాడుకుంటా ఉంటామండి అంటే ఆ ఏం చేద్దాం ఎట్లా చేయాలి ఆ అట్లంతా ఏమైనా డిస్ స్కషన్స్ ఉంటాయి కదండీ అట్లా మేం మాది ఇప్పుడు స్మాల్ ఫ్యామిలైనా కూడా మొత్తం అందరు కూర్చొని ఫార్ధార్ ప్లాన్స్ గురించి ఏమైనా డిస్కస్ చేసుకోవాలంటే మాకు ఈవెనింగ్ టై అందరం కలిసి ఒకే చోటుంటామండి డే టైమ్ మొత్తం ఎవరెవరి పనుల్లో వాళ్ళు బిజీగుంటరు గదా ఈవినింగ్ టైమ్స్ అయితే అందరు ఒక చోట కలిసి ఆ ఆ ఆ అవును అందులోను మాకు ఆ అందులో మాకు ఓపెన్ ప్లేస్ ఉంటది
ఆ ఓకే గార్డెన్ల కూర్చొని అ
అక్కడ కూర్చొని మొత్తం డిస్కషన్స్ చేస్ కుంటా ఉంటాం అప్పుడు అట్లా మాట్లాడుకుంటున్నాం అనుకొండి టైం కూడా తె లెదు వల్ తో మాట్లాడుతా ఉంటే మొబైల్స్ ఆ టీవీ ఆ ఆ అంతే అండి లైక్ హు జాయింట్ ఫ్యామిలీ కూడా ఆ కాకపోతే జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇంకా ఇంకా చాలా బాగుంటాది ఆ అవన్నీ తెలుస్తా ఉంటాయి ఏదైనా మనం మిస్టేక్స్ చేసిన కూడా రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఉండాలి కదండి ఇది తప్ ప్పు ఇది కరెక్ట్ అని చెప్పడానికి కూడా ఇప్పుడైత్ తే ఎవరికి నచ్చింది వాళ్ళే చేసుకు కుంటూ మా ఉంటాం
హు మనం
కొంచ భయం ఉండేది ఆ ఉంటాం ఇప్పుడు హు అదే ఇప్పుడు ఇప్పుడైతే ఎవరెవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటాం వాళ్ళుంటే చెప్తారు కదండి అట్లా చేయకూడదు ఇట్లా చేయాలి అని హ్మ్
మీ సోదరులతో బాగా టైం స్పెండ్ చేస్తారండి బాగా, ఎప్పుడన్నా అకేషన్స్కి వచ్చినప్పుడు ఫెస్టివల్స్
ఆ మంచిగా చేస్తాం అండి, మేం మేముంటే ఇంట్లో అంత ఇంకా టీ వీలు ఫోన్ లు అన్ని పక్కన పడేస్తాం. వాటిల్లో ఏముంటదండి ఫోను టీవీ ఎప్పుడు చూసేవే, వాళ్ళతో ఆ ఆ అంటే ఏజ్ పెరిగే కొద్దీ, అందరు దూరం అయిపో పోతా ఉంటం కదండి, అప్పుడప్పుడు కలిసి ప్పుడయినా అప్పుడు కూడా ఇంకా మొబైల్ టీవీ అని పెట్ కుంటే ఏం ఉం
ఆ ఇప్పుడు ఆ వాతావరణం అలాగుం ది లేండండి పాద సాంప్రదాయాలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు మొబైల్స్ అవన్నీ వచ్చి దాని అడిక్ట్ అయిపోతా ఉన్నము.
ఉమ్ అది నిజమే అండి.
మీ కుటుంబం, మీ కుటుంబంతో కలిసి మీరెక్ ఎక్కడికైనా వెళ్తారా అండి?
ఆ టెంపుల్స్ ఉంటాయి కదండీ ఆ ఫె ఫ్యామిలీతో వెళ్తున్నామంటే ఆల్మో మోస్ట్ టెంపుల్స్ అయి ఉంటాయండి.
ఓకే
కా ఇంట్లో పెద్దవాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళయితే టెంపల్ ఎక్కడికి కైన లేదంటే థియేటర్ కెళ్ళాం. మూవీకెళ్ళామన్నాం అనుకోండి వాళ్ళు ఏ ఎందుకు రా థియేటర్స్ మూవీస్ అన్నీ కుదరకపోతే మొబైల్ కే వస్ తది కదా, లేకపోతే టీవీకి వస్తది కదా అది. ఎందుకుర్ కే డబ్బులన్నీ అనవసరంగా కర్ ర్చు పెడుతున్నారు అంట్ పద గదండి తే రెన్సీ అయిత్ తే ఆ ఇంకా టెంపుల్ అన్నాం అన్కోండి ఆ అవున్ ఇంగ టెంపుల్ అన్నాం అన్కోండి వాళ్ళు గుడా టెంపుల్ గదా సరే పోదాం పదండి అన్ ఉంటారు కాబట్ టీ ఫ్యామిలీతో ఎల్లిప్ చూ ఎక్కువ టెంపుల్సే ఉంటాయండి
ఏ ఆ అదే ఆ అంటే కుటుంబంలో ప్రేమ అప్యాయతలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మనం టెంపుల్స్ కి అలా వెళ్తే పీస్ గా ఉంటాది చానా ఆహ్లాదకరంగా ఉన్ టది
ఊ ఇంకా అట్ టెంబుల్ పక్కన్ పెడ్తే ఇంకా అందరం ఆ కుటుంబం మొత్ త్తం కలిసి వెళ్ళే ఏమైనా ఉన్నాయన్ అంటే అది దగ్గర క్లోజ్ రిలేటివ్స్ ఫంక్షన్స్ అయి ఉంటాయి
అదే అండి ఆ
కేతే మనం ఎళ్ళం కదండి ఓన్లిప్ పేరెంట్స్ మాత్రమే అటెండ్ అవుతాన్ టారు ఇంక్ క్లోజ్ రిలేటివ్స్ అంటే మొత్ త్తం ఫ్యామిలీ మొత్తం పోతాం కదండి
మీ తాతయ్య మీ నాన్న అమ్మతో టైమ్ ఎలా స్పెండ్ జేస్తారా కుమురు
చాలవ్ బాగా స్పెండ్ చేసేటోళ్ళు లెవ్వండి అసలూ మా నానమ్మ అయితే ఫుల్ కామిడీ చేస్ తెవీ ప్ ఆ మా నానమ్మతో ఉంటే టైమే తెలియక్ పోయేదా చెల్యా
ఒకే వాళ్ళు బాగా కథల్ చొప్కుంటూ జోక్స్ వేసుకున్
ఇల్లు కథల్ చొప్పుకుంటూ ఆ ఇంకా మేము అట్ల చేసేటోళ్లం ఇట్ల చేస్ కే టోళ్ళం మీరు ఇప్పుడు ఇట్లున్నార్
ఆ ఓకే మనకు వాళ్ళు ప్రేమ ఆప్యాయతలు మనకు ఎలాగ అనేది నేర్పిస్తాంటారు కాబట్టి మనకు కొంచెం బాగా ఉంటుంది
ఆ నేర్పిస్తా అందులోన వాళ్ళు ఉంటే ఇంట్లో కూడా మంచి హెల్తీ ఫుడ్ చేసా ఉంటారండి ఎందుకంటే అంటే వాళ్ళు వాళ్ళున్న జనరేషన్ లో ఆ వాళ్ళున్న జనరేషన్ లో అయితే మంచి హెల్త్ ఫుడ్ తినే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనలాగ పిస్తా అంట మ్యాగీ అంట ఇట్లా జంక్ ఎంత తినేటళ్ళు కాదు కదా ఆ రాగి సంగటంట జొన్న రొట్టి సద్ద రొట్టి ఇట్లాంటి రొట్టెలు గానీ ఆ అట్లాంటివన్నీ మంచి హెల్తీ ఫుడ్స్ వాళ్ళున్న ఆ చేసుకుంటుండ్రి కాబట్టి మేబీ వాళ్ళుంటే ఇప్పుడు మన ఫ్యామిలీస్ లో వాళ్ళు ఎక్కువ వాటికే ప్రఫ ర్ చేశారు కాబట్టి మేబీ మనం కూడా అప్పుడప్పుడయినా వాటిని తీసుకునేటళ్ళ మేము మన డైలీ రొటీన్ లో
సారు కాబట్టి అప్పుడో అప్పుడ అన్నా మనకు మంచిగా
ఆ తెలుసా ఉంటది ఏది మంచి ఏది చెడ్డు అని కొంతలో కొంత ఇష్టమైనా తెలుస్తుంది కదండి వాళ్ళండి
అదే అది ఆ ప్రేమ మరియు గౌరవం ఎలాగా చూపించాలి అనేది బాధ్యతలు ఎలా తీసుకోవాలి అనేది
ఆ ఇంకా పెద్ద వాళ్ళని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి అని తెలుసది వాళ్ళుంటే ఇప్పుడై ఇప్పుడున్న ఆ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళం ఎలా అంటే నా ఇష్టం నేను ఏమైనా చేసి నువ్వేవరు నాకు చెప్పడానికి అన్నట్టు ఉంటారు కదా
ఆ ఎందుకంటే ఇప్పుడు మనము చిన్న ఫ్యామిలీలో బతుకుతున్నాం కాబట్టి అలాంటి ప్రేమ ఆప్యా అనేది మన
ఆ కొంచెం ఆ కొంచెం అందుకే ఎప్పుడైనా జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే మా చిత్రం వళ్లని బయటకు పంపించకుండా ఆ ఇప్పుడు ఉన్నంత వరక ఉంటాయి ఆ ఉన్నంత వరకి మంచి ఉండి మంచి చూసుకు ఉంటే వాళ్ళని మనకి అన్ని మంచి తెలుస్తా ఉంటాయని నా ఒపీనియన్ ఆ
రు కాబటి అ ఇతే ఎలామె
ఉ అదండి అట్లాంటే మంచి ఉంటది అనేది నా ఒపీనియన్ స్మాల్ ఫ్యామిలీస్ కంటే జాయింట్ ఫ్యామిలీస్ మంచిగా ఉంటది బాండింగ్స్
అంతే అండి అవునండి పొయ్యే కొద్ది ఇదే ఉండాలని కోర్కొ
ఆ అంది లెండి థ్యాాక్స్ అండి మీ ఫ్యామిలీ గురించ్
మీ వాల్యబుల్ టైమ్ మాక్స్ ఇచ్చినందుకు ధన్యవాదం
ఆ థ్యాంక్స్ అండి మా మీ ఫ్యామిలీస్ గురించి మీ ఫ్యామిలీస్ పైన మీ ఒపీనియన్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి ఆ ఓకే అండి బాయ్
బాయండి
ఆ